లేదా అండి
చూసాను లెవెన్ అయ్యింది లెవెన్ మినిట్స్ అయ్యింది
ఆ అదే ఇప్పుడు అట్లా కొంచెం ఎక్కువయింది అనుకో ఇప్పుడు ట్వీల్వ్ అయింది అను
అవునవును లేవన్ దాటింది మనం మాట్లాడే సరికి
అందుకేని నేను స సడన్ గా చూస్తారుక లివెన్ దాటింది బామో కాలు కట్ అయిపోతా అటు మీకు రాదు ఇటు మనకు నాకు
ఆ అందుకే టెన్ రాంగానే కట్ చేద్దాం
టెంత్ సేపు నేను వేరేట ఆమె తోటి మాట్లాడినా తను కూడా చూసుకోలె ఇట్లనే మాటలా పడిపోయి ఇట్నె మాట్లాడుకుంటున్నాం అన్నట్టు ఆ ఇట్ల మాట్లాడు అయితే పాపం తనకు రాలేదు నాకు రాలేదు రాలేదు కదక్క అంటాంది
అయ్యో మీకు ఇప్పుడు వచ్చిందా నాకు చ్చింది ఇంత సేపు ఇప్పుడు
అంటే ఆ నీకు వచ్చింది అంటే ఇప్పుడు నే మాట్లాడుతాను కాబట్టి ఇప్పుడు నాకు వస్తా అన్నట్ అట్లా ఆ ఇప్పుడు ఎన్నో కాల్ మరి మీరు మాట్ మాట్లాడేది ఎన్ని ఉన్నాయి కాల్స్
ఇంకన్నాయి మేడం చాలా
అంటే ఇప్పుడు మీకు ఈ టాస్
రేపటికి లాస్ట్ డేట్ రీసెంట్గానే వచ్ చ్చింది
నిన్న నా నిన్న ఓపెన్ అయింది
మీది నిన్న ఓపెన్ అయింది కాబట్టి ఎలుండి వరకి టైం ఉంటది మీకు
ఆ ఆహా రేపటి వరకే లాస్ట్ చేయ్యాల అంటుండు కదా సార్ కూడా గ్రూప్ లో పెడుత తుండు కదా ఆ ఆ కంప్లీట్ చేసేయాలే రేపటి వరకు ఏ టైం అయినా అని మేస్
మ్ మ్మ్ టూ టూ టైమ్స్ చేసా అయి పొద్ది మే
మ్ అంతే చేసుకున్నా
ఇంకా ఏంటి చేయలేదండి ఇంకా ఎయిట్ కి స్టాప్ చేస్ తను
అవునా పిల్లల స్ నాన్న ఇట్లా అయిపోయినాయ మరి
బళ్ళ ఆడతునప్పుడే మధ్యాహ్నమే రెండు రౌండ్లు అయిపోయింది స్నానాలు తిరగడం స్కూల్ కి వెళ్ళి రా అనే వన్ అయింద వన్ కాగానే తిని స్నానం చేసారు స్నానం చేసాక కా మళ్ళ ఆడారు కాసేపు మళ్ళా చెమట వస్తుందని మళ్ళా స్నానం చేశారు
వామ్మో
తున్నారు ఇంకా సెవెన్ వరకి ఆడు కొని స్నానం చేసేసి తింటారు పడుకుంటరు ఇగా
ఆ హ్ పొద్దున ఏ టైం కి వెళ్త
ఆ ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా తొందర వెళ్తున్నా సిక్స్ సెవెన్ తర్టీకి అట్ల వెళ్ళిపోతరు ఎగ్జామ్స్ నడుస్తున్నాయి మళ్ళ పిల్లలకి మ్
అంటే మీసారు సాయంత్రం ఏ వస్తాడా
ఇక అవును ఆఫ్టర్ మార్నింగ్ ఉంటారు ఆఫ్టర్ ఎప్పుడు కాల్ వస్తే అప్పుడు వెళ్తారన్నమాట మాకు వాళ్ళకి ఫోన్స్ వస్తాయ్ కంపెని నుంచి ఆ ఫోన్స్ బట్టి ఆయన వర్క్ కి వెళ్తారు ఒక రోజు ఉంటే ఒ అసలే ఉండదు వర్క్ ఒక రోజు ఉన్ ది ఒక రోజు ఉండదు
అవునా ఉ అంటే మీ అత్ త్తమామ వాళ్ళతోటి ఉండరు మీరు
ఆ లేదు అత్తయ్య వాళ్ళు అంటే లాంగ్ ఉంటారు మా సార్ కి ఇక్కడ జాబ్ వచ్చింది
ఆ
మంచిగ ఉంటది ఈ జాబ్ అనేసి ఇక్కడ ఉండి టున్నాము దీన్ని అన్ని ఇక్కడే రూమ్ రెంట్ అన్నీ ఇక్కడే ఉన్నాయి
ఉ ఊ అంటే మరి మీ అత్తామామ వాళ్ళకి ఏవన్నా వ్యవసాయం లాంటిది ఏమన్నా ఉన్నాయా.
ఉన్నయి ఉన్నాయి ఉ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు ఇ ప్పుడు ఏం చేయట్లేరు ఇంట్లోనే ఉండి, వాళ్ళు కొంచెం ఏజ్డ్ అన్నమాట
ఆహా ఆ మర్ రి ఇప్పుడు మీరు ఒక్కలేనా ఇం ఇంకా మీకెవరన్నా మరిది బావ లాంటి వాళ్ళు ఎవర్ లేరా?
మరి తిన్నర
మ్యారేజ్ అయిందా
కాలేదు. ఇంక అవుతది నెక్స్ట్ మంత్ ఇహ్
మ్ మ్ అంటే అంత అయిపోయింది అన్నట్టు ఒక మ్యారేజ్ అయితే అయిపొతద.
ఎంగేజ్మెంట్ ప్లస్ మ్యారజ్ రెండు ఫిఫ్టీనే పదిహేను రోజు, పదిహేను రోజులు గ్యాప్ అ ఉంది.
అవునా అందుకే నా నెక్స్ట్ నెల పూజ్ ఫుల్ బిజియం
ఫుల్ల్లో బిజి అంటున్నా అందుకే అందర్
లవ్ మ్యారేజా, ఆరెంజ్డ్ మ్యారేజ్ చేస్తున్నా
రెండండి
ఆహా లవర్రాఙ్డేనా
హు రెండు కలిపితే మ్యారేజ్ అయింది నాకు హా హ
చాలా వరకు ఇప్పుడు అట్లనే ఉన్నాయి కదండి.
ఆ అవును
ఒప్పుకుంటడాన ఆరెంజ్డ్, ఒప్పుకోకుంటె గంతే
అవును ఒప్పుకున్నారా కపోతే క్యాస్ట్ ఇంటర్ క్యాస్ట్. చిన్నమాట వాళ్ళు అంతే అమ్మాయిది హై క్యాస్ట్ రెండు ఆ ఇంకా
ఇంకా ఏం చెప్పుకున్నాం
ఎల్లమ్మ పండల్ ఇట్ల అన్నీ అయిపోయినాయా
ఆ ఆ అయిపోయినాయి ఉగాది ముందే అయిపోతాయి కదా ఎల్లమ్మ పంండగల గిట్లా ఉగాది వెళ్ళినాక చేయరు కాబ ట్టి ఒక పొద్ ఉపవాసాలుయినా ఎల్లమ్మ పండుగలు చేసుకునే వాళ్ళయినా ఎవరైనా ఉగాది పండగ ముందే కంప్లీట్ చేసేస్తారు కదా
అవును
మ్మ్ ఉన్నారా అండి మీకు కూడా ఏమనా దేవుళ్ళు
అట్లా అ అదేం లేదండి అత్తయ్య జస్ట్ ఆ వచ్చాను
ఆ బాగుందా అండి ఈసారి బాగుందా పోయిన సార్ బాగుందా
అంటే జాతర అంతా అయిపోయినంక వచ్చాను నేను
ఆ జాతర అంతా అయిపోయినంకనైన అంటే ఫస్ట్ టైం వచ్చారా ఇంతకు ముందు వచ చేరా
ఇంతకు ముందుకు వచ్చాను సెకండ్ టైం టూ టైమ్స్ వచ్చాను
ఎట్లుంది ఈసారి వచ్
ఇంద ఈసారి బాగుంది
ఆ అట్లనే అన్
మ్మ్ గీ ఫ్రెండ్ కంటే నీ మంచి అక్కడికిప్పుడు వేయ అప్పుడు వెళ్ళడము క్లీనింగ్ గా అనియడం కానీ నేన్ దర్శనం చేస్ కోలేదండి ఈసారి వచ్చి
ఎందుకు
ఫుల్ అంటే లేటుగానే వచ్చాము బట్ మా ఫుల్లు అంటే లేటుగానీ వచ్చాము బట్ మా చిన్నడు ఇటో వెళ్ళాడు నేను వని పట్టుకొని ఇటే ఉన్నా వాళ్ళు వెళ్ళిపోయారు మామ్ముల్లు తెలిసి
అయ్యో
ఇంకా మళ్లీ వచ్చే ప్లాన్ ఉందా కడికి
హ్మ్ హు అంటే మీ మరిది వాళ్ళ పెళ్ళైనంక వస్ తర
ఆ ఆవును వస్తాం అడకే
హ్మ్ హు ఇప్పుడైతే ఎక్కువ పబ్లిక్ ఉండదు కాబ ట్టి ఇప్పుడు చిన్నగా దర్శనం చేసుకోవచ్చు వెళ్ళొచ్చు అప్పుడు జా తర అప్పుడు వస్తె పబ్లిక్ నీ నుంచి చూడమే సరిపోతుంది అసలు దర్శనం కూడా చేసుకుొని చేస్
మేము జాతర అయిపోయినంకనే మరో బండుగా ఉంటద చూడండి అప్పుడు తిరుగు పడుగ అప్పుడు వచ్చాము అప్పుడు వచ్చినా కూడా నాకు వీలు పళ్లేదు నాకు మస్తు బాధయింది అసలు ఎప్పుడు జాగతర వేసుక ఎప్పుడైనా నేను అమ్మవారి దగ్గరికి వెళ్ళి గాజుల్ సారీస్ అన్ని అప్ప చెప్ ప్పేసి వస్తాం
ఆ
ను నేను మా చిన్నోడు నా కొడుకు ఆగిపోయినా మేముమిద్దరం ఆగిపోయినాం మళ్ళా మా సార్ బయటనే ఉన్నారు
హ్మ్మ్
హ్మ్మ్
ఇక్కడ మా దగ్గర కూడా టెంపుల్ బాగుంటది అంటే తను ఇక్కడే కదా పుట్టింది తను పుట్టింది తను ఆడుకున్నది ఇట్లా చిన్న గుడిసె వేసి ఉంటది అన్నట్టు బాగుంటది టెంపుల్ ఇక్కడి కి వచ్చినోళ్ళందరు ఇక్కడికి వచ్చి ఇక్కడ దేవుని దగ్గర దర్శనం ఇక్కడ దర్శని చేసుకొని వెళ్ ళ్తారాన్నట్టు
అక్కడికి ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ఉంటదో
నలాగు ఉంటది
అవున ఈసారి వచ్చినప్పుడు వెళ్ళాలండి అక్కడికి వెళ్ అసలు మంచిగా అనిపిస్తాది అది చూడాలని చాలా కోరిక ఉండే
ఈస ఆ ఆ ఈసారి షూటింగ్స్ కూడా చానా మంది వచ్చి షూటింగ్స్ కూడా బాగా చేసి చిన్న చిన్నవి అవి చేసి వెళ్ళారు కదా జాను ఇట్లా వాళ్ళందరు వచ్చిళ్లు ఇక్కడికి వచ్చి కొంచెం ‌పాట రెండు పాటలు ఇట్లా చేసుకోని వెళ్ళారు అన్నట్టు హ్మ్మ్ చాలా మంది ఇక్కడ దర్శనం చేసుకుంటు పోతాళ్లు ఎందుకంటే సమ్మక్క తల్లి ఇక్కడ పుట్టింది ఇల్లు గిట్లా అవన్నీ ఉన్నాయి కదా ఊ హ్ అట్లా మేడారం ఈ సారి మేం కూడా వెళ్ళలే అండి ట్రాఫక్ క్‌ ఈ జనాలని చూసే వామ్మో ఏవి
అవునండి మళ్ళా మేము మారు పండుగ అప్పుడు వెళ్ళాం కదా చాలా ఈగలు అలా ఉన్నాయి అసలు మనకి ప్పుడు అలా జరగదు అక్కడ
అ మ్
ప్పుడున్న వర్షం పడేది మంచిగా
వర్షం పడి గద్దెలు కడిగిపోయినయి అని అంటారు
కాకపోతే గాలి దుమ్ము తోనే క్లీన్ అయిపోయిందని అని అన్నారు ఇప్పుడైతే ప్రజెంట్
మ్ కానీ ఎంత అది మాకు అట్ల నెల రెండు నెల్ల దాకా ఇక్కడ ఈగల ఇట్లనే ఉంటాయండి ఆ ఈగలు అన్నీ వస్తాయి అన్నట్టు ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్లు అన్నిటికి వస్తాయి ఈగలు
ఉహ్ హ్
ఇప్పుడు ఫిబ్రవరి ఇప్పుడు జనవరి లాస్ట్ లో జరిగింది కాబట్టి ఫిబ్రవరి నెల మొత్తం ఉన్నాయి అన్నట్టు
అయినా అసలు వర్షం పడుతాంటె ఉండ పోయేటి అండి
ఆ వర్షం పడితే బాగా క్లీనై పోవ్ అసలు
పొంగానే వర్షం పడేదె
ఉమ్ మరి ఎందుకో ఈసారి పడలేదు
ఈసారి పడలేదు మళ్ళా మే ఎండింగ్ కాంగనే వర్షాలు మే ట్వంటీ కాంగానే వర్షాలు వస్తూనే ఉంటాయిగ
ఉహ్
హ
వర్షాలు వస్తున్నాయండి మరటు సైడ్ ఇప్పుడు కొంచెం వాతావరణం చేంజ్ అయితాంది హైదరాబాద్ మరి మన సైడ్ ఎందుకు వస్తలేవండి
మన సైడ్ రాట్లెవ్ కాని మస్తు ఎండ కొట్టిందా మన సైడు జగత్ కేసర్లో ఇక్కడ ఇక్కడ ఇప్పుడు న్యూస్ లో చూస్తాం కదా ఆడేమో ఫుల్ వర్షం వర్షాలు ఉన్నాయి వర్షం పడింది చాలా ఈ రోజు అక్కడ మొత్తం రాళ్ల వర్షం షమ్ పడింది అంట మనకి రాళ్ళ గాదు రౌతుగాదు
అదే పడట్లేదు వర్షం మనకు ఎండలెం లింతగానం కోడుతున్నాయి
ఉమ్ కానీ ఈ మధ్యలో వా ఒక రెండు సార్లన్నా వానాలు పడాలి ఎందుకు అంతే మస్తే ఇబ్బంది అవుతది
ఇబ్బంది అవుతది కాని మాకు ఎప్పుడు పడుతది అంటే వర్షాలు ఇప్పుడు పొలాలన్నీ ఇగ కోస్తాం అనంగా పడత యి ఇగ ఆ మస్తు వర్షాలు పడి ఇగ పాపం రైతు తులన్నీ న్ని రోజులు కష్టపడి పండించుకొని ఇక కోషి ఆడ రాసులు పోసుకున్న తర్వాత వర్షం కొడితే ఈగ ఏ పరదాలు కప్పినా ఆగదు ఏది కప్పినా ఆగదు ఇక వడ్లన్నీ అన్ని కిందికి పోతాయి రైతులను ఏడిపీయడానికె వర్షం వస్త తై
ఇటు మొక్కజొన్న టైం కూడా అదే పని అయితది మొక్కజొన్నలు పాపం అన్ని ఆయి పోయినంకా రోడ్ల మీద పోసుకొని పాపం రైతులు ఎత్తుత అంటే పోత్తాంటే వాళ్ళ ట్రాక్టర్ కిరాలు అయితే డబల్ డబల్ అసలు
ఉమ్
ఉమ్
మస్తు ఇబ్బంది అయితది మ్ ఇప్పుడు ఇప్పుడు కొట్టొచ్చు కదా కదా ఇప్పుడు ఖాళీగానే ఉన్నాయి కదా ఏం లేదు కదా ఇంకా తీరా పంటలు చేతికొచ్చే టైం లో కతం చేత్తాయి
ఓకే మేడం
ఉమ్
ఆ కట్ చేయండి